ఆ చెప్పండి
హలోన్నారురు
ఆ బాగుమ్మ మీరు
వా ఇతున్నారుర
ఆఫ్టర్నూన్ అయిందండి ఇప్పుడు తినాలి మీరు
అవున
మ్మ్
ఏం పెడతారండి ఈరోజు
నార్మలే అండి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కాబట్టి చపాతీలు తీసేసారు
ఓహో మీది కూడా అదే ప్రాబ్లమా
ఇంగ రైస్ ఏ పెడతారు
మా కూడా సేమ్ని ఇక్కడ
మ్మ్మ్
మ్మ్
ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు
ఏం లే అంటే ఈరోజు కొద్దిగా తొందరగా వచ్చా పీ జీ కి
మ్మ్
బంగోటి
మ్మ్ హు
ఆ ఫుడ్ ఉంటే కింద రైస్ కొద్దిగా కర్రీ ఉంది కర్రీ తిన్నాను ఇంగ దాన్ తర్వాత రస్ చము రసముంటే కొద్దిగా రసం తో కూడా తిన్న అండి మీరు
మ్మ్ ఆఫ్టర్నూన్ ఇగ పప్పు చేసారు పప్పు దిన్నం ఇంకా జ్యూస్ తెచ్చుకుంటే జ్యూస్ తాగం మ్మ్ ఉంది ఇంకా ఇప్పుడు ఏం పెడతారో తెలియదు ఇంకా చూడాలి మీకేం పెడతారు
గా మ్మ్ అదే ఈవినింగ్ అద ఆఫటర్న్ అప్పుడు గుర్ డ్లు తీసుంటయి అంటే ఉడకబెట్ గుడ్లు మాక్సిమం గుడ్డు పెడతారేమో
మ్మ్
నాకు తెలిసిన ప్రకారం గ్యాస్ అయిపోయింది కాబట్టి
మ్మ్
అదే గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ అ పెడు అయితే అదే ఆ ఎగ్ బిర్యానీట్లు ఏమి పెట్టొచ్చు అంటే ఎగ్ బిర్యానీ అంటే ఒకప్పుడు బాగుండేది ఎగ్ బిర్యానీ
హ
మా కొత్త వంటతను వచ్చాడు వంట చేయడానికి అతను బిర్యానీ బదులు పలావు పెడుతున్నాడు అదె పాలావ్ కొద్దిగా ఘాటు ఘాటు ఎక్కువుంది స్పైసీ ఎక్కువ ఏదో తినాలంటడి తేవడానికి
ఈ రోజు పెడతారా మీకు
మ్... మేబి ఒకేల చపాతి కాకపోతే మాక్సిమం ఇంక అదే
మ్
ఆ ఏం చెసర్ ఈ రోజంత
నార్మల్ ఏ నండి కాలేజ్ కి వెళ్దామని వచ్చాను
మ్ హుమ్మ్ ఎలా జరిగింది క
రోజూ మాత్రం సర్ మీరు
ఆ
ఉగాదికి ఏం చేశారండి వాళ్ళు ఇంటే ఇంటికి వెళ్ళారా లేదా
ఆహా లేదు కొద్దిగా ట్రిప్ కి వెళ్ళాము
ఉహూ
ఫ్రెండ్స్ అందరుూ కలిసి ట్రిప్ అంటే సరే అని ఆ ట్రిప్ కూడా సడన్ గా విత్ఇన్ ఒక సడన్ సడన్ గా అయిపోయింది ఆ ఫస్ట్ క్యాన్సల్ అనుకున్నాము ఎందుకులే అని ఇంకా వెళ్ళలేదు
మ్
ఉగాది రోజు అట్లా గుడికెళ్తే గుడికెళ్లేము గుడికెల్లెసి సుకొని ఇంకా కూర్చున్నాం అక్కడ మా మా ఫ్రెండ్ పీజీ దగ్గర కూర్చొని ఉన్నాము
మ్
ఇంకా మా ఫ్రెండు తింటా అదె ఐస్ క్రీమ్ తింటాంటే ఐస్ క్రీమ్ ఆడ ర్ పెట్టుకొని తిన్నాము
మ్....
అయితే ఆర్డర్ పెట్టుకొని తింటే ఇంకా సరే అని ఈళ్ళు ఎవరు మొత్తమెల్లి పడుకున్నాము పడుకోనిలేచ్చి సాయంత్రం అందరం కలిసెళ్దము అంటే అందరూ వెళ్లి అంటే కలిసి మీటింగు అయినామంట
మ్
కలిసి ఇంకా అట్టైతె డిసైడ్ అయినాం ఇక అంటే ఒక అమ్మాయి రాన్ అని చెప్పింది
ఆ
అమ్మాయిని ఇంకా ఎటోటిొప్పించి ఇం తొలకుపోదాం అని ఫిక్స్ అయ్యాము
హ
స్ట్కి అమ్మాలాట్ పన్న ఒకట అమ్మాయి
హ
అప్పుడ అప్పుడే అమౌంట్ అరేంజ్ చేసుకొని మేమందరూ
హ
మాకుది హై హండ్రెడ్ మాకు ట్రైన్ కట్టు టెన్కు నైన్ థర్టీకి ఉంది ఆ వెంట వెంటనేప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి ట్రైన్కట్సు గంద ఎల్ ఐసి ఇరు కెల్ మగు
హ
అంటే జనరల్ గాస చే దొరికింది
హ
ఇంకా ఫ్రీ అన్నాక అట్లే ట్రావెల్ అయనాయైట ఎంతా
హ
అలా వెళ్ళ కోయంబత్తూరు అంటే నెక్స్ట్ డే మార్నింగ్స్ క్స్ సెవెన్ సిక్స్త్కి ఎలా కొన్నాము
ఆ
ఆ అక్కడ ఉండి అక్కడ తిరిగి
హ
అంటే అక్కడ రైల్వేషన్ ఫ్రెష్ అప్ అయినాము
హ
పైా వం ఫంటక్కడ పైసా పై గేస నిే కరలో పెట్టి ఇంకా బయటకి వెళ్ళాముేము బయట తినిగిని టిఫిన్ వేసి
హ
ఇంకా అంటే కోయబత్తూర్ ఫేమస్ కదా ఆ ఆదియోగ అంటే ఆది ఒక ఆది చక్కరే కాబట్టి
హ
అక్కడికి వెళ్ళలి అ దర్శనం చేసుకున్నాము ఏమంట అంటతే అక్కడ నీడ లేదు ఆ ఎండ కింద బండలు చాలా సవిడకపోయి వాహ్ దేవుడు గమ్బడారు నెడుసాల అంటే
హ
ఇట్రా అట్ ఫస్ట్ ఫస్ట్గా చూసి
హ
హంగా ఎలి కొబరి బోణల్ తాగి
హ
ఇంకా మళ్ళీ కొద్ది ఇంకా లోపలి గుడి ఉంటే శివుని గుడి కానీ అక్కడ వ్యూ బలే ఉందండి అంటే శివలింగ పెద్ద సర్ ఒక హఫ్ సెమీ సర్కిల్ సెమీ సర్కిల్ లో శివుడు ఉండడం అక్కడళ ధ్యానంద చేడం
హ
చాలా బాగుంది అక్కడ
హ
ఇంకా మెడిటేషన్ మెడిటేషన్ ఉంటే
హ
ఒక ఫ మెయిటైన్ చేసాం అక్కడే
హ
ఈమయిల్ బస్ లో బయలుదేర వచ్చేసాము
హ
ఇంకా డైరెక్ట్ ఇంకా అక్కడ తమిళనాడు డెండూల్ బిర్యానీ ఫేమస్ అంటే అక్కడ వెళ్ళి బిర్యానీ తిన్నాం అ బిర్యాంతినింగ్ నైట్ నైట్ నైట్ నైట కోడగా నకి వెళ్ళామండి
ఆ
కొడక బస్ సికి అక్క జాక్కడఫ్ త్రీ అవర్సు నైట్ ఎల్లో ఒక టె ట్టంది బ మాకు అంటే మేము ఎక్కనకి వెళ్ళదు
హ
కొడ కనాల్ కింద ఒక ఊరు ఉంటది
ఆ
అక్కడికి వెళ్ళ అక్కడ ఎల్ది కొడక బస్ లేదు మార్నింగ్ ఫైవ్ కుంటా అన్నారు
హ
ఇంకా అమ్మాయిలు ఎందుకులో తీసుని ఇం అక్కడ పలా పనిలో
హ
రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసి ఒక నైట్ అంతా పడుకొని ఉన్నాం
హ
మరి ఒక సిక్స్ థర్టీ సెవెన్ థర్టీగా రెడీ అయ్యి ఫెస్పోయి కిందికి వెళ్ళిపోయాము బస్ లేట్ అదన్నారు
హ
బస్ ఫేవరెట్దంటీ టిఫన్ చేసి బస్ కోసం వెయిట్ చేసాము
హ
సీట్లు రిజర్వేషన్ చేసుకోవాలంట
హమ్
నాకు తెలీదు రిజర్వేషన్ ఆ బస్ అయి ఒక ఒక బస్ వచ్చింది ఎయిట్ కి కరెక్ట్ ఎయిట్ కి ఆ బస్ రిలేషన్ అయి చెప్పింది
హమ్
ఒక బస్సు కోసం కావాలంటే న నైన్ వరకు వెయిట్ చేయాలి
హ
అట్లో బస్ డైవర్ కన్వన్స్ అయి మమ్మ పి పిలిచాడు దానిన ఎక్కాము
హ
బాగా క్లోజ్ అయ్యాడు బా మాడుగుంట అట్లా నామ ఇ కొద్దిగా వార్మిటింగ్ అయింది అక్కడ బస్సులో
హ
హలో కొడకుతసాము
హ
అత రూమ్ చూసుకోంని అక్కడ ఫ్రెష్ అప్ అయి ఫ్రెష్ అప్ అయెకల్ ఓ క్లాక్ అ్యంది
హ
ఆ వన్ ఓ క్లాక్ ఇంకా అట్లా ఇంకా టూరిస్లు గైడ్ గైడ్లు వచ్చి తొలగిపోతాము చూసామంటే వెళ్ళాము
హ
అ అలా పేజలు కొన్ని గు గుణగి అదే ఇది మజుమూళ బాయ్స్ చూసారా మీరు
ఆ చూసాం
ఆ దానిట్లో సుభాషణ అనే వాడు పడుత త కేవ గుణగ కేవ్
హ
అక్కడికి వెళ్ళాము అక్కడికి బాగా వ్యూస్ అన్ని చూసాము
హ
అలా నైట్గా సెవెన్ థర్టీ ఎయిట్ అయింది
హ
ఫుడ్ కోసం బయటిక వెళ్ళి అట్లా ఫుడ్ వచ్చుకొని
హ హమ్
అ చెపు ఆడుకున్నా మ రూమ్ లో అందరు కలిసి రూమ్ లో ఆడుకొని గరిలంగా
అ
మల్లి మార్నింగ్ నైన్ మట్ చేయాలి ఉమె కట్ చేేసి మరి బస్ తస బస్సెక్కి ఆ ఎల్లాము అడల్ అ మళ్ళీది మల్లి చార్జ్ అంటే అబా గైడ్ ఛార్జ్ డబు అడిగాదమో ఇప్పులీసు కావంటం డబ్బులు పే చేయాలని
ఉ
మగ అంతలి ఎదంద మ మీేెా హల్ప్ అము ఒక అదే మా ఫ్రెండు ఒమ్మాయి ఫోన్ ను త చార్జింగ్ కోసం బస్లు పెట్టి బస్ట్ మచి పోయింది మరి ఆ ఫోన్ కోసం ఒక టూ ఫో ఫోర్ నచ బ్యాక్ వచ్చి ఫోనిచ్ కొని అ మారా గైడ్ రాత మా కలిసి బస్ స్టాండ్ కలిసి మ మేము తిని వంటిటిగా బయలుదేరం అనుకున్నాము
ఉ
ఇకా అద అ తంకడి ఫ్రీ ఫ్రీ టూ చూపిస్తా అని తొలకపోయాడు హెటింగ్ట్ ఆ పోయే టై లో ట్రెక్కింగ్ చెపతాడు అదే ట్రెక్కింగ్ అంటే కొండ దిగుదాము ఎక్కడ ఉండవు కదా
హ
చేపించాడు కాలు పడిపోయినాయి బ మతిపలదు అ
హ
ఇం అట్టసి కట్టి బస్సు దొరికింది బస్ ఎక్కము
హ
ఎక్కువ పర్సన్ త్రీ హండ్రెడ్ అయింది ఎట్లా ట్రైన్ ట్రైన్ వెళ్ళిపోతానే కి ట్రైన్ ఎగితే ట్రైన్ ఫుల్ రష్ బా వద్దు
హ
అమ్మాయిలతో పాట ఎట్లా ర జలే క మా తిప్పల్ద్దా నైట్ంతా టిిప్పలు పడిం
హ
ఆ మలాాల స ఇ ఫోటోస్ ఎలా అయిపోయినా అలా అపోయియండి
హ
సరే అండి అయితే
ఆ సరే
బయనే
హ